హయ్ అండి ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారు అయ్యో చిన్న పిల్లలతో ఇబ్బంది వీలుగా ఉందా మీకు కాల్స్ మాట్లాడడం
ఆహా అవునండి అప్పుడప్పు అంతే పర్లేదు లెండి
ఓకే నేను బాగున్నాను అండి
హ్మ్ ఏం చేస్తున్నారు
హు ఖాళీ ఏ ఇప్పుడే వంట అయిపోయింది. పిల్లలకి ఈ రోజు హాఫ్ డే అనమాట ఎదుర్ చూస్తున్నా ఇంకా వాళ్ళ కోసం, వాళ్ రాగానే ఫుడ్ ఏదైనా పెట్టి మళ్ళీ చదివించాలి, ఎగ్జామ్స్ అవుతున్నాయి.
సరే సరే అన్
హ్ ఇంకా మీరేం చేసారు వంట
నేను ఇవాళ అన్నమొ ఒకటే చేసిన కర్రీస్ వాయిన్ తమ్మని చెప్ నా ఓ ఎందుకంటే కుదరలేదు ఫ్రైడే ఆ పన్లు ఎక్కువయిపోయింది
ఓకే ఇంకా మనకు వర్క్ గూడా ఎక్కు పెడింగ్ లో ఉంది రోజు
అది కూడ హ్ హ్
నా పేరు కూడా మెన్షన్ చేసారు చెయ్యాలి ఇంకా
యాడ ఈ పిల్లలతో సరిపోతాంది
అదే అదేనండి వాణిగారు అనేవి మ మెన్షన్ చేశారు కదా తనకు కూడ పాపం చిన్న పిల్లలు
నో నో నో నేమ్ మెన్షన్ చెయద్
స్ యా యా ఒకే హ్మ్ ఇంకండి
హ్మ్ ఏం చేస్తన్నారు మీరు వంట ఏం చేసినారు
ఆ నేను పాలకూర జెసాను పాలకూర ఫ్రై అని చెస్ సరే కద అండ్ చేస్ హ్మ్ నేను జనరల్ గా అయితే ఉల్లికారం వేసి చేస్తరు కదా నేను ఫస్ట్ ఆనియన్స్ అవి కట్ జెస్ కొని ఫ్రై చేసుకుంట తాలింపు వేసుకున్నవి అందులోనే వేసుకుంటే ఒక టమాట్ ట అట్ల వేసుకోవచ్చు బట్ ఆ అం త్త ప్చ్ కాంబినేషన్ కీ కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు కాబట్టి నేను ఇంకా టొమాటోల్ వేయట్లేదు
అహా హా అటంతా ఏం లేదండి టమోట్
అవునంట ఆ ఈ మధ్య తెలిసింది అదంతా ఉట్టిదే అని కానీ ఇంకేమో ఈ రోజు ఏదో ఆలోచిస్త స్తు ఉట్టిగా ప్చ్
అద్ అదేమంటే వాటర్ సరిగ్గా తాగకపోతే అవి లోపల ఉండేవ్ జస్ట్ అంతా వెళ్ళి అవి రాళ్ళుగా అవుతాయంటా అంతేగాని ఆ వీటి వల్ల అంతా ఏమి రాదు
ఊమ్ ఇంకా పాలక్ కూర అంతా బాగా ఫైన్ గా చాప్ చేసుకొని అందులో వేస్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మనకు నూనె తేలుతున్నప్ ఇప్పుడు ఇంకా మర్చిపోయిన పాలకూర వేయగానే ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని దగ్గరకు ఆకుఉరికే దగ్గరకి అయిపోద్ది కదా కొంచెం ఆయిల్ అదంతా తేలాక కారపొడి గోధుమ అదే చీ కారపొడి వేసుకొని గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా చాలా కొంచెం వెల్లుల్లి పాయి దంచుకుంటే చాలా బాగుం ఇంక మీకు నాన్ వెజ్ టె ఉంటది ఆ నేన్ పప్పు ఏయ్యను ఆ ఇది ఓన్లీ పాలకూర ఫ్రై ఆకురు ఒక్కటే ఫ్రై మనం
ఆహా ఆ ఆ అవునండి సరే సరే మేమైతే పప్పు పప్పేసి అన్ని ఒకే దాంట్లోనే ఎర్రాగడ్డా టమాటాలు అన్ని
ఆ చింతపండు పులుసేసి అదేమో పప్పులుస్ లాగా పాలకూర పప్పు అంటా ఇదేమో ఇసిల్ పప్పు సంబంధం ఉండదనమాట ఓన్లీ పాలకూరనే ఫ్రై చేస్తాం అనమాట చాలా బాగుంటుది సంఘట్ లోకి రాగి సంగటి ఉంటుం రాంబలి అందులో కానీ చాలా బాగుంటది
ఓకే
హు
అంతేనా పాలకూర ఒకటేనా మళ్ళా నంచుకొని అడగతారు కదా కొంతమంది
కో అంటే ఆ పీరియడ్స్ లో ఉన్న లాస్ట్ డే అన్నమాట బాగా హెల్ ఇక వస్తుంది ఇందా ఇంకా వాంటింగ్ సెన్స్ షన్ అట్ల ఉంది ఇం అసలు నీన్నటి నుంచి బాగోలేదు అందుకే టాస్క్ లు కూడ స్లోగ చేస్తున్న
ఉహ్మ సరే సరే
ఫస్ట్ గనే అయిపోతాయి ఈ సారే సార్ ఒకటే చెప్తా ఉన్నారు
నాకు కూడా అదే వర్క్ ఉంది నేను చెయ్యాలి పిల్లలతో సరిగిపోతంది ఫ్రైడే కదా ఏ ఆ పన్లు చేసుకోవాలి లేకపోతే అరుస్తారు
హమ్ అదే అదే
ఉగా ఆ ఉగాదికి కొనేస్తరా తెలుగు సంవత్సరం ప్చ్ హలో వినిపిస్తాంద హలో వినిపిస్తాంద హలో ఈ వాయిస్ వినపడ్డం లేదండి